హలో
ఆ హలో ఇనబడుతుందా అండి బాన్నా
ఆ వినిపిస్తుందండి బాగున్నాం మీరు ఎలా ఉన్నారు
న్నా మండి ఏం జేస్తున్నారండి ఆ తినేసామండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి.
అవునా అండి మీకు ఏ మూవీస్ అంటే ఇష్టం అండి మీకు నార్మల్ గా ఏ మూవీస్ అం టేష్టమో ఏవి ఎక్కువ చూస్తారండి
నాకా అండి నా కొంచం పాత కాలం మూవీస్ అంటే ఇష్టం అండి ఈ కాలం మూవీస్ ఏమో నాకు సరిగ్గా అనిపిచ్చడం లేదు పాతకాలం మనుషులది కాదండి నాకెందుకో ఈ కాలం మూవీస్ అంత నచ్చట్లేదండి
అవునా అండి ఏమండి దేని పరంగా చెప్తున్నారు మీరు
ఏ పరంగా అంటే అప్పుడు కాలం మూవీస్ కొంచెం కంటెంట్ ఉన్నాయ అనిపించేవి ఈ కాలం మూవీస్ నాకు కంటెంట్ అనిపించడం లేదండి
అవునండి అసలు ఈ కాలం మూవీలు అసలు కంటెంటే
తయ్ మీకు
నాక్కూడా అంతే అండి పాత గాలం మూవీస్ అంటేనే ఇష్టం ఎందుకంటే దానిలో ప్రతిదీ ఒక మనసుకు నచ్చే విధంగా ఉంటాయండి ఆ సినిమాలన్నీ ఈ కాలంలా అంతే ఎట్లుంటాయంటే ఏ దో ఒక ఫ్లో లో వెళ్ళిపోతంటాయ్ ఈ మూవీస్ అన్ని ఇప్పుడు మూవీస్ అన్ని ఎట్లా ఉంటాయంటే అసలు కంటెంటే ఉండదండి ఏందో ఒక ఈ కాలంలో దాన్ని అంటారు చూడండి చప్పరి మాదిరి అట్లా ఆ విధంగా అన్ని సినిమాలు అట్లా వెళ్ళిపోతుంటాయండి అందుకే అసలు ఇష్టం కావట్లేదండి అవునండి అందుకే ఏమైనా చూసినారండి సినిమాలు పాతకాలంవి ఏవి ఎక్కువ ఇష్టామ అండి
పాతకాలం నాకు ఎలాంటి మూవీస్ అంటే ఇష్టం అండి లైక్ సూర్యవంశము
ఓ మీరు నిజంగా పాతకాలం మనిషే కదండి ఆ తెలుసు అండి సూర్య వంశం మూవీ చూసి ఆహ్ బాగుందండి ఆ సినిమాలో మీకు ఏం నచ్చిందండి ఎక్కువ
ఆహ్
ఏం ఫీల్ అండి ఆ సినిమాలో మీకు ఏం ఏం నచ్చిందండి
ఆ నాన్న కొడుకుల బంధము
అవునండి ఆహ్
ఉమ్ మరి ఆ అబ్బాయి ఆ వెంకటేష్ ఎదిగే విధానము ఎలా ఉంటుందంటే అమ్మో అతను బయటకు వెళ్ళిన తర్వాత ఉమ్ ఆ మూవీ ఎందుకో నాకు చూస్తే
ఆ మూవీ చూసారా లేకుంటే కాదండీ మర్చ నా మర్చిపోయినారా ఏమన్నా చూసింది.
ఆహ్ నాకు కొంచం కొంచం గుర్తు రా లేదు ఎప్పుడో చూస్
అవునవునండి ఉందిలేండి పర్లేదులేండి అట్లా అదే చెప్పాలని ఏం లేదండి ఆ
మూవీస్ అంటే ఇష్టము
అంటే ప్రజెంట్ వచ్చేది ఎక్కువ మీకు కేజీఆఫ్ తెలుసండి సినిమా
కేజీఎఫ్ తెలుసండి
అవునండి దాంట్లో మొత్తం స్టోరీ గాని వాళ్ళు రాసండే విధానం గాని దాంట్లో చూపించే విధానం గాని చాలా బాగా నచ్చిందండి నాకు ప్రతిది మరి ఓవర్గా లేకుండా మొత్తం సినిమా మొత్తం బా క్లాతిగా ఇంటింటి మాదిరి చేసినారంండి హలో
హలో విన్
అంటే మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి ఏమైన్నా నెట్వర్క్ ఇస్తుిన మీ దగ్గర
మీది వాయిస్ బ్రేక్ అవుతుందండి
ఇప్పుడు మీదే అయిందండి ఆ ఇప్పుడు వినబడుతుందండి అవునవునండి ఆ నాకు అదే కి జి కేజీఎఫ్ మూవీ అయితే నాకు చాలా ఇష్టం అండి నే ఇక్కడికే ఒక ఓ నూరు సార్ను చూసింటా అండి ఆ సినిమాని
వామ్
అవునండి అంటే దాంట్లో ఎందుకండి ఆ సినిమా అంటే ఇష్టం నాకు అట్లా మళ్ళీ ఒచ్చేసి ఇంగ పాతకాలం మూవీస్ అయితే నాకి ఒగ మూవీ ఉంది కదండి నువ్వు నాకు నచ్చావని ఇది ఆ సినిమా ఎందుకు అవునవునం యాస్ సినిమా అయితే నాకి నచ్చిందండి చానా బాగుంది దానికి కూడా ఒక హండ్రెడ్ టైమ్స్ అన్న చూసింటా అండి అదెదో తెలిదండి దా దాంట్లో ఆర్మిడి గాని అ కంటెంట్ అ డైరెక్ట్ చేసిండ విధానం కాగాని చాలా బాగా నచ్చిందండి నాకి
ఈ కాలంలో అలాంటి మూవీస్ రావాలంటే అది కష్టమే అం డి
చాలా కష్టమండి ఈ కాలంలో అసలు రావనుకుంటా అండి చెప్పాలంటే
వాయిస్ కట్ అవుతుంది
ఆ ఇప్పుడండి ఇనబడుతుంద
అవునండి ఉహ్ ఈ కాలం మూవీస్ కాంతారా మూవీ గురించి మీ ఒపీనియన్ ఏంటండి? హలో వినిపిస్తుందా.
నాకినబడుతుందండి మీకు
వినిపిస్తుందండి
అవునండి ఆ పూల్వ వెచ్చేసి
కాంతారా గురించి మీ ఓపి ఒపీనియన్ ఏంటండి కాంతారా మూవీ గురించి
అదే అండి ఆ కాంతారా మూవీ ఒచ్చేసి ఇప్పుడు ఒక దేవుని గురించి చెప్పినారు కదండి ఒక దేవుడు గురించి ఎట్లంటే ఆ పురాతన కాలంలో ఒక దేవుడు ఆ ఆ దేవుని ఎట్లా నమ్మే వాళ్ళు ఎవరెవరు నమ్మెవాళ్ లు అంటే నాకు ఇందాక క్లాస్ లేదండి ఆస్ సినిమా అంటే ఆ దేవుని గురించి జస్ట్ సినిమాలో చూసిందే తప్ప ఎప్ ప్పుడు డైరెక్ట్ గా ఎప్పుడు చూలేదండి
నాకు ఇప్పటికీ అర్థం కాదండి వాళ్ళు ఎందుకు అంత స్ సడన్ గా అంత గట్టిగ అరుస్తారు
అవునవును అది దైవ నిర్ణయం అండి
అవునండి.
ఆహ అయినా బాగుందండి సినిమా మొత్తం ఆ యాక్టింగ్ చేసే వి ధ్యానం గానీ
ఊమ్
ఆ యాక్టింగ్ చేసే విధానం గాని ఆ చానా బాగా చేసినారండి ప్రతి ఒక్కరు చూసుకుంటే అందరూ బాగా యాక్టింగ్ చేయడం గాని ఇగ కాస్ట్యూమ్స్ గానీ చానా నా బాంటాయండి దాంట్లో ఇంకా హీరోయిన్ వచ్చేసి నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ హీరోయిన్ అయమ్మేనా ఇంకా వేరే ఏమనా అనుకున్నాండి అంత బ అంత మంచిగా చూపించారు అయమ్మని. హలో అవునండి మీకు నచ్చలేదండి ఆయమ్మీ హీరోయిను
నే నాకు ఆ మూవీ ఎన్నిసార్లు ఒక మూడుసార్లు చూసా అండి, ఇప్పటికీ అర్థం కాదా ఆ మూవీ కంటెంట్ ఏమి ఏంటి అని నాకు అందుకే కాలం మూవీస్ అంటే నచ్చట్లేదండి.
అవునఅవున్లేండి అది కరెక్ట్ కాదండి పోని బాహుబలి అన్న తెలుస కదండి మీకు
ఆ బాహుబలే తెలుసండి చాలా బాగుందండి దానికి ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టారు వాళ్ళు
కాదండి అది ఎట్లుందంటే మన పురాత కాల పురాతన కాలంలో ఈ విధంగా జరిగింది అన్న
అవి ఇంకొకటి ఏంటంటే అండి అడుగు అడుగున గ్రాఫిక్సే కానీ మన ఫిక్స్ లాగ ఏ ఒక్కచోట కనిపిచ్చలేద్ మనకు
అవునవునండి అదై తే ఆ డైరెక్టర్ మెచ్చుకో చ్చండి అతన్ని. అవునవునండి చానా బాగా తీసినారండి. నాకైతే ఆ సినిమా నేను కూడా దాని చాలా సార్లు చూసాండి ఆ సినిమా చూసినప్పుడు గాని నాకంత బోర్ అనిపీదండి ఎప్పుడు చూసినా చూడాల అనిపిస్తుందండి, మీకెప్పుడు అనిపియ లేదండి అట్లా హలో
వేక్ అయిపోతుందండి.
అండి ఏమో అండి నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా మీరు మాట్లాడేది నాకు వినవట్లేదు నా వాయిస్ మీకు వినవట్లేదని చెప్తున్నారు
ఇప్పుడు వినిపిస్తుందండి
ఆ వినిపిస్తుందండి కానీ మధ్యలో వచ్చి బ్రేక్ కొస్తుందండి
హలో
ఆ ఇన బడుతుందండి
ఏ
హలో
ఆ అండి చెప్పండి
ఆ మధ్య మధ్యలో బ్రేక్ అవుతుందండి ఏం చెయ్యాలి?
హ్మ్ నాకు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అంటేనే ఇష్టం అండి.
అవునండి ఆ గీతా గోవింద మూవీ చాలా బాగుంటుందండి అవునండి
ఆ ఆ వైబే వేరండి అసలు ఆ మూవీలో వాళ్ళిద్దరు కాంబినేషను
చానా బావుంటదిగా అది కాదండి మీరు మొన్న వచ్ వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ చూసారండి
అబ్బా అది ఇంకా బాగుందండి సంక్రాంతికి వస్తున్న కామెడి ఆ ఫ్యామిలీ ఎంటర్ న్మెట్ ఆ బుడ్డోడి కామెడీ భలే హైలెట్
అవునవునండి చాలా బాగుందండి అది గుడా ఆ
హుమ్
వెంకటేష్ ఎంత కామెడీగ ఉన్న ఒక ఫ్యామిలీ ఓ ఫ్యామిలీ మొత్తం పోయి చూడ్డం మీకు తెలుస అండి ఒక న్యూస్ వచ్చింది దాని కోసము ఒక ఫ్యామిలీ మొత్తం ఒక థియేటర్ నే బుక్ చేసుకున్నరని
అవునా అండి అయ్యో నాకు అంత తెలీదండి ఆ వినిపిస్తుందండి
ఆ ఆ న్యూస్ వచ్చిందండి మొన్న పోని మొన్నగా తీసిన మన వర శంకరపసాద్ అని ఒక సినిమా వచ్చింది కదండి
ఓ అది కూడా చానా అద్భుతంగా ఉందండి మూవీ
అవునండి దానికి అండి దానికి కూడా పోయినారండి ఈ విధంగానే ఒక థియేటర్ ని బుక్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎళ్ళిపోయినారండి
అవునా అండి ఆ పిల్లల్ బలే క్యూట్ గా అనిపిస్తారండి డి ఆ మూవీలో
అవునవునండి చాలా క్యూట్ గా ఉంటారండి ఈ కాలంలో అంతా సినిమా పిచ్చోలు ఎక్కువ ఉన్నారండి ఆ
వేశాడు కదా బాబు ఆ అబ్బాయి అమ్మాయి అంటండి మూవీ కోసము ఆ అమ్మాయి హెయిర్ కట్ చేసుకొని అబ్బాయిగా మారిందండి
అవునా అండి ఈ
ఆ మీక్ తెలిదా అండి మీరు కావాలంటే యూట్యూబ్ లో న్యూస్లు అన్నీ చూడండి ఆ అమ్మాయి చాన హెయిర్ ఉండేదంట ఆ మూ లో ఆ బాబు యాక్టింగ్ యాక్టర్ గా చేయడం కోసము హెయిర్ కట్ చేసి అబ్బాయి లాగా అవునండీ మనకు ఏ మాత్రము హుమ్ ఏ మాత్రం అమ్మాయి అని అనిపించలేదు చూడండి అంత బాగ్ యాక్ట్
అవుననా అవునండి నేను మొత్తం సినిమా చూసినా కూడా నాకు ఎప్పుడు అనిపలేదు.
నాకు కూడా అనిపిలేదండి ఆ న్యూస్ విన్న తర్వాత నేను షాక్ అయిపోయాను.
ఓ అవునండి కరెక్ట్ అండి మీరు చెప్పినట్టుగాని నేను షాక్ అయనాండి ఈ కాలంలో చాలా మంది సినిమా పిచ్చోలే ఉన్నట్టు కదండీ అంతా మొత్తము అందుకని ఈ సినిమా వాళ్ళు చ లా మంచిగా సంభాయిస్తున్నారం
అవునవునండి పిల్లలు చిన్న చిన్న పిల్లలు వచ్చేస్త స్తున్నారండి ఫిలిమ్ ఇండస్ట్రీకి ఈ మధ్య
అవునవునండి మనమే ఇంకా ఖాళీగా ఉన్నాం అంతేగాని చాలా మంది దానినికి పోతున్నరండి
అవునండి నేను చెప్పేదైతే ఒకటే అండి పాతకాలం మూవీసే బాగున్నాయండి ఈ కాలం మూవీస్ తో పోల్చుకుంటే
అవ్ అవునవునండి అదైతే కరెక్ట్ అండి థ్యాంక్ యూ అ మీ అనుభవాలను నాతో పంచుకున్నందుకు
థ్యాంక్ యు అండి థ్యాంక్ యు సో మచ్ బాయ్ అండి
ఆ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి